హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి ఎవరండి
సాయివివేక్ మీరు
నా పేరు దీప్తి అండి
మ్ హు తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా తిన్నావా
తిన్నాం ఇప్పుడే
హ ఏం చేస్తునారు
ఎంలేద్ యేస్తునం కుకింగ్ చేస్తునా
ఓకే
ఇంకా
ఏం కర్రీ అండి
పన్నీర్
ఓహో మరి మష్రూమ్
ఉహు ఇలాగండి వాళడే
ఓకే నాట్ బట్
వెళ్ళారా ఇవాళ కాలేజ్కి
అర్ధం కాలేదు
కాలేజ్ కు వెళ్ళారా ఇవాళ
అవునండి
ఉహు మీరేం ఎమ్ చేస్తున్నారండి
మేం వర్క్స్ చేసుకుంటున్నాం
ఉహు
మీరు వెళ్ళారా కాలేజ్ కి
ఎలా
హు ఓకే
ఇంకా
ఇంకేంటి మరి
చెప్పాలి మీరే
ఏం లేవండి అంతా కుషాలమే
హు
స సుఖ్
మీరు ఎక్కడ ఉంటారు
హైదరాబాద్ లో
ఆ
ఆఓ ఇంకా ఏంటి విశేషాలు
ఇక్కడ ఈ మధ్యలో ఎటైనా హైదరాబాద్ లో ప్లేసెస్ కు వెళ్ళారా
ఆ అంటే నార్మల్గ సండే అయితే వెళ్తామండి
రీసెంట్గా ఎటు ఎక్కడికెళ్లారు
రీసెంట్గా నేను ఎక్కడికెళ్ళాను ఆ శిల్పారామం వెళ్ళాను అండి
ఉహు ఏ ఏరియా అండి శిల్
శిల్పారామ్ మం అ సిటీ హైటెక్ సిటీ దగ్గర అండి డి
బాగుంటదా శిల్పారామం చూడనీకి
చాలా ఆర్ట్స్ అక్కడున్న ఆర్ట్స్ అన్ని మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయండి.
ఏ టైం లో వెళ్ళాలి డే టైమా నైట్ టైమా
డే టైమెళ్ళొచ్చు నైట్ టైమ్ ఎళ్ళొచ్చు మీ ఇష్ టమండి
హ్మ్ హు ఎవరు ఫ్రెండ్స్ తో వెళ్ళారా
ఔనండి
మ్మ్ హు ఇంక
మీరెల్లారా శిల్పారామం
ఫ్యామిలీతోనె ఒకసారి వెళ్ళాం చిన్నప్పుడు బా చాలా రోలై తుంది
ఔనా
హ్మ్ నేను రీసెంట్గా వండర్లా వెళ్ళాను టెన్త్ లో ఇంటర్ టెన్త్ లో నైన్త్ లో
రీసెంటా అండి
అంటే లైక్ అంటే అంటే నేను వెళ్ళిందయితే రీసెంటె అదే వెళ్ళామ్
అయ్యయ్యో మాల్సేం తిరగలేదా అండి మీరు
తిరుగుతమ్గాని వండర్లా అం వండర్లా గురించి చెప్తున్నా
ఓకే
అండేదా మంచివండి ఫ్రెండ్స్ తో చల్ ఫ్రెండ్స్ తో వెళ్ళాను టూ టైమ్స్ కా స్కూల్ ట్రిప్
ఓకే
మాకెవ్రీ ఇయర్ అదే ట్రిప్ ఉంటది
ఓహో నైస్
ఫుల్ రైడ్స్ ఉంటాయ్ అలసిపోతాం పొద్దున టెన్ కట్లా సాయంత్రం సిక్స్ కొస్తాం క్కనే ఉంటది మాకు
నేను ఎప్పుడు ఎల్లలే
టూ టైమ్స్ ఎల్లా అదే స్కూల్ నుంచి
ఇంకా మీ స్ స్కూల్లో ఏమేమి ఉంటయ్
మా స్కూల్లో అన్ని స్కూల్లో చదివించితే మా స్కూల్ చాలా డిఫరెంట్ అండీ
ఎందుకండీ
మా పొద్దున ఫోర్ థర్టీకి మా షెడ్యూల్ ఎట్లుంటది అంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసి పూజ ఉంటది
అ స్కూల్లో పూజేంటండీ
మాది శ్రీ స్వామినారాయణ గురుకుల్ అని హై స్కూల్ డిఫరెంట్ ఉండే పొద్దునా ఫోర్ థర్టీ నుంచి పూజ ఫైదాక అది వెళ్ళ అది వెళ్ళాలి అది వెళ్ళినంకా మళ్ళా హాస్టల్ కచ్చి ఫ్రెష్ ఐపై మళ్ళా డేలీ కొన్ అంటే వెరీ కొంతమంది యోగా ఉంటది డేలీ యోగా ఉంటది ఇదీ స్టోరీ టెల్లింగ్ అట్లా కొన్ని టాస్క్లు ఉంటాయ్ రోజు ఒకటి
ఓకే
అది కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ దాన్ తర్వాత ఆది చేసే స్కూల్ టైమింగ్స్ మళ్ళా ఫోర్ థర్టీ నుంచిళ్ వన్ అవర్ ప్లేయింగ్ ఉంటాయి కానీ మా స్కూ లో చాలా గ్రౌండ్స్ ఉంటాయి ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ ఫుల్లు స్పోర్ట్స్ ఉంటాయ్ మాకు ఎవ్రీ ఇయర్ గురుకుల కప్ అనీ ఒక కప్ ఉంటది హైదరాబాద్ లో ఉన్న టాప్ స్కూల్స్ అందరు వచ్చి మాతోని కాంపిటీషన్ ఉంటరు ప్రతీ ఒక్క స్పోట్ అన్ అంతా కాంపిటీషన్ ఉంటది కానీ మాకు ఓన్లీ బాయ్స్ ఉంట
అవునా గర్ల్స్ కి ఉండదా
గర్ల్స్ కి ఉండదు మాది బాయ్స్ స్కూల్ బాయ్స్ హాస్టల్
హాస్టలా స్కూలా
హాస్టల్ ఉంట్ హాస్టల్ ఉంటే డేస్ కాలర్ ఉంటయ్ రెండూ మాకాడ పని వాళ్ళు గూడా మొత్తం బాయ్సే
అయ్యో
ఉ
ఎందుకండీ అలా
ప్ల్చ్ చాలా అంటాయ్ పూజారి వాళ్ళే ఉంటరు కాబట్టి వాళ్ళు గల్స్ ని జూడరూ
ఎందుకలా
ఏమో వాళ్ళ వాళ్ళకు ఉండేటీ పవర్ టెంపుల్ వాళ్ళకు ఉంటాయండీ
అయ్ పోవండి
అలా అక్కడ మొత్తం మళ్ళా ఫైవ్ థర్టీ నుంచెల్లి ప్రేయర్ ఉంటది అసండే చదవాలే అదో అదే వాళ్ళు వాళ్ళు చెప్పింది చెప్పాలి చదవాలే
ఓకే
అలా స్టడీ అవర్స్ అంటే నైన్ టెన్ రా టెన్ కి పడుకోవాల నిద్రనే సరిపోదు అసలు మాకు ఫోన్ సు మాకు ఫోన్స్ ఉండయి మ్మ్ నెలకు టూ టైమ్స్ వన్ మంత్ కి టూ టైమ్స్ ఇస్తారు ఫోన్ సెవెన్ మినిట్స్. పేరెంట్ జేయనీకి
ఉమ్
మేము ఫస్ట్ లో కొత్తలో అట్టా బస్ లంచ్ తినకుండా బస్సెస్ బస్సెస్ దగ్గరకి పోయి వేరే వాళ్ళని పిలిచేటోళ్లం ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి అని రోడ్ మీద వెళాల ఫస్ట్ లో చాలా హోంసిక్ అయింది ఇంటికి వెళ్ళబుద్ధి అయింది అసలు అన్నం బోద్ యాలే కానీ నేను ఎప్పుడు నెవర్ అంటే నాకు నెవర్ గివ్ అప్ అని ఉంటుంది నా మైండ్ లో
అర్ధం కాలే
ఏది గీవప్ చేయద్దని ఉంటది ఏదైనా కష్టపడదామని ఉన్నా
అర్ధం కాలే అండి
అంటే కష్టపడి ఉన్న హాస్టల్లా
ఆహో
సిక్స్త్ టు టెన్త్ అంటే మధ్యలో టూ ఇయర్స్ కరోనా వల్ల ఇదయిపోయింది
ఓకే
నేను ఎక్కువ కబడ్డీ ఆడేటోన్ని కానీ మా స్కూల్లో కబడ్డీ ఒక్కటి ఉండపో
స్పోర్ట్స్ లో కబడ్డీ ఇష్టమా
అవును క్రికెట్ చూస్తా అక్క చాలా తక్కువ ఆడతా నాకు ఎక్కడ సరిగా ఆడ ఆడడానికి రాదు
ఉహూ
బట్ చూసుడు చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంకో వారం ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఇంకో త్రీ డేస్
అవును
ఫస్ట్ మ్యాచ్ ఆర్సిబి వర్సెస్ ఎస్ ఆర్ హెచ్ టూ మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అయిపోయాట
ఆహా
బెంగళూరు లో మ్యాచ్
ఓకే
నాకు నీకు ఫేవరెట్ క్రికెటర్ ఎవరండి
నేను క్రికెట్ చూడనండి ఎందుకు అందరి వాళ్ళ క్రికెట్ క్రికెట్ క్రికెట్ నన్ను అడుగుతున్నారు నేను క్రికెటే చూడన్ ఎందుకు అడుగుతున్నారు అందరు
సమ్థింగ్ ఐడియా ఇండియా గురించీ ఎన్ని సార్లు గెలిసేరు కప్పు
ఆ నో ఐడియా నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్ ఇష్టం అంతే
నాకు ధోని అంటే చాలా ఇష్టం ఆ విరాట్ కోహ్లీ ఒక స్థాయిలో నిలబెట్టింది ధోని.
హ్మ్ అయితే ఏంటండి
అంత పెద్ద క్రికెటర్ని చేశాడు వీర ధోని
నో ప్రాబ్లమ్ అండి
ఇప్పుడో కపిల్ దేవ్ కప్పు కొట్టిపించ్నాకా మళ్ళా వచ్చింది ధోని కప్పు అందరినీ రోహిత్ శర్మను విరాట్ కోహ్లీళ్ళందరినీ తయారు చేసింది ధోని.
ఓకే అండి నో ప్రాబ్లమ్ నో ఇష్యూస్
జస్ట్ చెప్తున్నా మీక్ లే నాలెడ్జ్ లేదన్నారు కదా
ఓకే అండి
హ్మ్ దురేందర్ చుసారా
లేదండి ప్లాన్ చేసాం కానీ కుదరలేదు
హ్మ్ హు
మీర్ చూసారా
వన్ చూసా టూ చూలే చూడాలి ఈ సండేయిటా వెళ్ళాలి మాల్కి కనీ
మాల్లో చూస్తారా మీరు
ఫ్రెండ్స్ తీసుకువెళ్తారు అన్నారు
ఓహో
మ్
ఇంకా ఎలా అవుతుంది మీ డే
ఓకే ఓకే
ఎందుకండి
ఇకంతే అలానే ఏదో ఆసడ ఏదో ఉంటాయి నిన్నంతా ఇ అయిపోయినా మళ్ళీ ఆర్టికల్ ఇలా అసైన్మెంట్స్ చాలా ఇచ్చారు
ఓహో చేస్తున్నారా మరి అసైన్మెంట్స్
సరేనండి
హు
రావా రాయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి ఇక
అవునా
సరేనండి
సరే అండి బాయ్
బాయ్